వస్తున్నారు
ఏమి లే ఖాళీ అనే ఉన్నాను చెప్పవ
అవునా ఇప్పుడే చెరువుగట్టు నుంచి అలా వస్తున్నా వస్తున్నావా
అవును కాసేపు అలా గాలి కూర్చున్నాను అక్కడ వాతావరణం భలే ఉంటుంది కదా
నిజమే ఈ మధ్య సాయంత్రం పూట చల్లటి గాలి వస్తుంది కదా
అవును అసలు ఆ పచ్చని పొలాలు చూస్తుంటే మనిషికి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా
ఖచ్చితంగా మరి ఆ రోజు మీ ఇంట్లో ఏం వంట చేస్తున్నారు
మా అమ్మాయి రోజు వేడి వేడి చింతపండు పచ్చడి చేసింది
అబ్బా రోట్లో దంచిన పచ్చడా లేక మిక్సీలోదా
రోట్లోనే దంచారు ఆ రుచే వేరు కదా
బలే చెప్పావ్ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అమృతంల ఉంటుంది
నిజమే మరి మీ తోటలో మామిడికాయలు కాసయా లేదా
కాసాయి నిన్ననే కొన్ని కోసం చాలా పుల్లగా ఉన్నాయ్
అవునా ఉప్పు కారం మద్దుకొని తింటే భల్లే ఉంటుంది కద ఇప్పుడు
అవును మేము అలాగే తిన్నాం చిన్నప్పుడు మనం తోటలో పడ్డ గొడవలు గుర్తున్నాయా నీకు
అవును దొంగ తనంగా కాయలు కోసేవాళ్ళం కాపల వాళ్ళు వస్ స్తే పరిగెత్తే వాళ్ళం
నిజమే ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి కదా అందరం ఫోన్ లోనే పరిమితం అయిపోయమ్
అవును మరి సాయం జాతరకు వెళ్తున్నావా ఇంట్లోనే ఉంటున్నావా
వెళ్తున్నా కొత్త గాజులు పువ్వులు కొనుక్కున్నాను ఆల్రెడీ
దమనన్ కుంటున్నా ఇద్దరం కల్ సి జాయింట్ వీల్ ఎక్కుదామా మరి
అమ్మో నాకు అది చూస్తేనే భయం వేస్తుంది
ఎందుకు భయం నేను ఉంటా కదా గట్టిగా పట్టుకో ఏం కాదు
సరే మరి నీకు మెహందీ పెట్టుకోవడం అంటే నచ్చుతుందా
బ చు మొన్ననే చెల్లికి పెట్టాను చాలా ఎర్రగా పండింది కూడా ఆమెకు
అవునా గోరింటాకు ఎర్రగా పండితే మంచి అబ్బాయి దొరుకుతాడంట కదా
హా హా అవన్నీ ఊరికే అంటారులేగాని చూడ్డానికి అందంగా ఉంటుంది అంతే
నిజమే మరి రేపు పొద్దున్నా వాకిట్లో ముగ్గేం వేస్తున్నావ్
మా అమ్మ పెద్ద ముగ్గు వేయమంటుంది కానీ నేనే ఇంకా చూడాలి ఏదైన ఒకటి
ముగ్గు మధ్యలో బొమ్మలు బొబ్బమ్మలు పెడితే వచ్చే కళే వేరు కదా అసలు
అవును మరి మీ ఆవుదూడ ఎలా ఉంది గెంతడం తగ్గిందా అట్లానే గెంతుతుందా ఇంకా గుడా
లేదు అస్సలు ఆగడం లేదు ఇల్లంతా తిరుగుతుంది అది
దూడల్ అంటేనే అల్లర్ గదిగ చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది అవర్లా చేసి
అవును సరే కానీ నిన్న రాత్రి మా ఇంటి పక్కన టీవీలో ఒక సీరియల్ చూసా ఎంత గొడవ జరిగిందో
అబ్బో ఆ అత్తా కోడలు గోడల గొడవే కదా నేను కూడ చూసను
నిజమే అసలు ఆ గొ కోడలు పడే కష్టాలు చూస్తుంటే నాకే ఏడుపొస్తుంది
అవునా నాకైతే ఆ విలన్ చేసే కుట్రలు చూస్తే భయం వేస్తుంది
భలే చెప్పావు అసలు మనుషులు అంత క్రూరంగా ఎలా ఉంటారు అనిపిస్తుంది నాకైతే
నిజమే కానీ మా అమ్మ మాత్రం ఆ సీరియల్ రాకపోతే అన్నం గుడా తినదు అన్నం తినేటప్పుడు ఆ సీరియల్ కంపల్సరీ ఉండాల్సిందే మా మమ్మీకి
అవును మా ఇంట్లో కూడా అంతే ఆ టైంకి టీవీ ముందు అతుక్కుపోతారు అందరూ
మరి మధ్య ఏదైనా కొత్త సినిమా చూసావా థియేటర్ లోన లేక ఫోన్లోనా
చూశాను మొన్నే మా అన్నయ్య ఫోన్లో ఒక పాత ప్రేమకథ చిత్రం చూశాను
అవున పాటలు బాగున్నాయా మరి ఆ సినిమాలోనివి
ఆ చాలా బాగున్నాయి ముఖ్యంగా వర్షంలో పాడే పాట భలే ఉందబ్బ
నిజమే పాత పాటల్లో ఉండే ఆ మధురమే వేరు కదా
అవును ఇప్పటి సినిమాల్లో అంత గోలగోలగా ఉంటుంది
కానీ ఈ మధ్య వచ్చిన పల్లెటూర్ సినిమా చూసావా మనూర్లానే ఉంది సేమ్ అందులో చూపించిన విలేజ్ కూడా
ఆ చూశాను ఆ పొలాలు ఆ ఎడ్ల బండ్లు చూస్తుంటే మనమే స్క్రీన్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు
అవును భలే చెప్పావు ఆ సినిమాలో హీరో హీరోయిన్ల నటన గుడా చాలా సహజంగా ఉంది ఏదో పల్లెటూరు వాళ్ళలాగానే
ఆ అవును మరి నీకు ఇష్టమైన హీరో ఎవరు
నాకా డ్యాన్స్ బాగా చేసే హీరో అంటే ఇష్టం
అవునా ఆయన స్టైల్ భలే ఉంది కదా
నిజమే మరి నీకు పంటలు పాండడం వచ్
రాదు కాని ఉ ఒంటరిగా ఉన్నప్పుడు అలా పాడుకుంటాను
అది చాలు మన మనసుకి నచ్చితే సరిపోతుంది మనమేం స్టేజ్ మీద ఎక్కి పాడాం కదా ఎలాగో
అవును మరి రేపు ఆ సాయంత్రం పాత మూవీ ఏస్తారంట చూద్దామా
ఆ చూద్దాం ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి అందరం కలిసి చూద్దాం ఇగ ఇక్కడే
సరే నేను వచ్చేటప్పుడు కొన్ని వేరుశనగల పప్పు వేసుకొని వస్తాను
అబ్బ అవి తింటూ సినిమా చూడ్డం అంటే భలే ఉంటుంది కదా
అవును సరే కానీ అచ్చే వారం మన ఊర్లో జాతర మొదలవుతుంది కదా ఏం కొంటున్నావు
అబ్బో జాతర అంటేనే సందడి సందడి మా నాన్న మొన్ననే టౌన్ వెళ్ళి కొత్త డ్రెస్ తీసుకొచ్చారు నా కోసం
పట్టుదా లేక మాముూలుదా
మెరిసే ఎరుపే రంగురా దాని పసుపు పు రంగు ఓని సెట్ చేసేసాను ఇగ
వామ్మో ఆ కాంబినేషన్ భలే ఉంటుంది అవును వేసుకుంటే దేవతలా ఉంటావు
చాల్లే పొగడకు మరి నువ్వేం కొన్నావు
నేనూ కుర్తా వేసుకుంటాను జాతర్ల తిరగడానికి సౌకర్యంగా ఉంటుంది కదా
మంచి పని చేసావు రా రంగుల రాట్నం ఎక్కేటప్పుడు ఆ లంగ ఓని అంటే కొంచెం కష్టం
నిజమే మరి ఆ జాతరలో గాజుల దుకానం గుర్తున్నాయా నీకు
ఎలా మర్చిపోతాని అప్పు ఆ రంగురంగుల గాజులు చెప్పుడు వెంటేనే మనసు లాగేస్తుంది కొనుక్కోలు కొన్కాలన్
నేను ఈసారి కనీసం డజన్ రకాల గాజులు కొనుక్కవాలని అనుకుంటున్నా
బలే చెప్పావ్ ఆ మట్టికి అసలు మెరు ప్లాస్టిక్ వాటికి రాదు కదా ఎట్లయినా
నిజమే మరి అ జాతర దొరికే పీచ్ మిఠాయ్ గుర్తుందా
తప్పకుండా అది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంటే ఎంత బాగుంటుందో
అవును మరి ఆ తోలు బొమ్మల ఆటలు సర్కసులు వేస్తారంట కదా ఈసారి కూడా చాలా బాగుంటుంది రాత్రిపూట ఆ లైట్లు వెలుగుతూ ఊరంతా కొత్తగా కనిపిస్తుంది.
నిజమే మరి ఆ అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చె ముస్లమ్మళ్లు కూడా రెడీగా ఉంటారు జాతరనంగానే
మనల్ని చూసి ఎవరు మీ అమ్మ అని అడగడమే కామన్
తెలుసు కదా
అదే పల్లెటూరి గొప్పతనం కదా సరేగాని జాతరకి మెహందీ పెట్టుకుందామా
ఖచ్చితంగా పెట్టుకుందాం రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చెయ్ తోటలో గోరంట కోసి దంచుకుందాం ఇద్దరం కలిసి
అవును సరే కానీ బయట చూడు ఆకాశం ఎలా మేఘాలతో పుట్టిందో ఇప్పుడే వర్షం పడేలా ఉంది.
అవున్రా చల్లటి గాలి కూడా బలే వస్తుంది వాన పడితే ఆ మట్టి వాసన వస్తుంది జూడు అదంటే నాకు చాలా ఇష్ ష్టం తెలుసా
నిజమే కానీ ఆ వాన పడితే ఊరంతా బురద బురద అయిపోతుంది నడవడానికి కొంచెం కష్టమే కదా
కానీ ఆ వాన చినుకులు రేఖల మీద పడుతుంటే వచ్చే శబ్దం భలే నిద్ర వస్తుంది
భలే చెప్పావు మరి వాన పాడేటప్పుడు నీకు ఏం తినాలనిపిస్తుంది
ఇంకేముంది వేడి వేడి ఉల్లిపాయ బజ్జీలు పక్కన అల్లం టీ ఉంటే ఇక లోకమే మర్చిపో
అబ్బా నోరుఊరు పోతుంది మా అమ్మ ఇప్పుడే పొయ్యి మీద మిరపకాయ బజ్జీలు వేస్తుంది
అవునా అయితే నేను కూడా మీ ఇంటికి వచ్చేస్తాను ఇద్దరం కలిసి తిందాం మరి
రా అందరం కలిసి అరుగు మీద కూర్చొని
నిజమే మరి ఆ వానలో కాగితం పడవలు చేసి నీళ్ళలో వ వెళ్లడం గు తుందా నీకు
తను ఆ పడవులు ఎవరిది దూరం వెళ్తుందో అని మనం వేసుకుండే పందాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి నాకు
అవును ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం గానీ ఆ మనసు మాత్రం ఇంకా అక్కడే ఉంది.
కరెక్ట్ మరి వర్షం పడుతుంటే మీ ఇంట్లో కప్పులు ఏమైనా కారుతున్నాయా
ఒకచోట కారుతుంది రా అక్కడ గిన్నె పెట్టాం ఆ గిన్నెలో నీళ్లు పడుతుంటే వచ్చే టప్ టప్ శబ్దం వినడానికి కూడా బాగుంటుంది
అది కూడా ఒక సంగీతమే మరి పొలాల్లో పొలాలకి వెళ్తున్నావా వాన పడేటప్పుడు నాట్లు వేయడానికి బాగుంటుంది కదా
వెళ్లారు నాన్న బుర్రలో దిగి నాగలు పడుతుంటే చూడ్డానికి చాలా ముచ్చట ఉంటుంది
అవును రైతుకి ఆ వాన చినుకలే కదా ప్రాణం పంటలు బాగా పండాలని కోరుకుందాం.
హ్మ్ మరి మీరు వేస్తున్నారా పొలంలో నాట్లు ఈ సారి
వేడే నాన్నగారు ఇందాకే వెళ్ళారు దున్నడానికి
హ్మ్ నువ్వు వెళ్తున్నావ మరి నీకు వ సైవాన్నీ
రావు కాని అలా నాన్న తో కలిసి వెల్లీ నేర్చు
అప్పుడప్పుడు అమ్మతో పక్కన నిలిచుంటే అమ్మ అన్ని నేర్పు పిస్తుంది నాకు మా మమ్మీ అట్లనే నేర్పించింది
అవునా నేను కూడా వెళ్ళాలి ఇగ నేర్చుకోవాలి
మరి మీ అక్క వాళ్ళు వస్తున్నారా
ఇంట్లోనే ఉంటది నేనే వెళ్ళాలి
అవునా ఎందుకు మీ అక్క వాళ్ళు రారు ఆ మరి
అప్పుడప్పుడు వస్తారు కానీ ఇప్పుడు ఇగ వాళ్ళకి ఉండని ఇంట్లో నే నేనే వెళ్లి చేస్ తన్
అవును రా నేర్చుకుంటే మంచిదే కదా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది
అవును సరే జాగ్రత్త రా
ఉమ్ అలాగే మరి వేడి బజ్జిలు దాచిఉంచు వస్తున్నా
సరే రా బాయ్
సరే మరి కాల్ చేస్తుండు అప్పుడప్పుడు
ఆ చేస్తాను రా
ఉ సరే మరి బాయ్
బాయ్
అ